ఏం చేస్తున్నాం
ఏం లేదే నేను మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వచ్చినా ఇప్పుడే ఇంటికాడున్నా
అవునా పండకెళ్ళినావు కదా మంచి జరిగిందా
ఆ ఓకేనే బానే జరిగింది అదే అయింది దుర్గామాత పండుగ జరిగింది
అవునా
నిన్న పోయినా వెంటనే వచ్చేసిన
తిన్నావా మరి
ఆ ఆ
తిన్నావా
తిన్నానే మీరు తిన్నారా
ఇప్పుడే కర్రి అవుతుంది అవును నువ్వు రీసెంట్గా ఈ న్యూస్ విన్నావా వరకట్నం గురించి ఒక అమ్మాయిని వాళ్ళ ఆయన చంపిండు
కే తన యట్యూబరూ అని విన్నా
అవునవును యూట్యూబరే అమ్మో అసలు ఎంత భయ వేసిందో అంత ఘోరమైన ఆమె ప్రెగ్నెంట్ అని కూడా చూడకుండా లవ్ మ్యారేజ్ చేసుకొని కట్నం కోసం వాళ్ళ అమ్మ మాట విని ఆమెను చంపిండు
కానీ ఇంత దారుణానికి దిగజారుతున్నారు